హలో హలో
హలో ఆ ఏనిపిస్తుంది ఏనిపిస్తుంది ఏంపిస్తుంది ఏనిపిస్తుందినిపిస్తుంది మ్మ్ ఏ ఏం చేసా అది వీడో పెట్టారు వాళ్ళు ఫోన్ చేసారు ఫస్ట్ ఫోన్ చేసి చెప్పారు మీకు జూమ్ మీటింగ్ లింక్ పెడతాము దాంట్లో జాయిన్ అవ్వండి అని చెప్పారు చెప్ తే సరే చ అయిే లోపు ఆ మీటింగ్ ని లింక్ పెట్ జాయిన్ అవ్వడానికి లేదు మాక్సిమం నంబర్ ఆఫ్ జాయినర్స్ జాయిన్ అయిపోయారు అని అన్నారు అయితే అవునా నిజమే నాక్ ఓపెన్ అవ్వాలా కెపాసిటీ అయిపోయిందని వచ్చింది అవునా అరేరే అనుకొని సరేలే అన్న అయితే నేన ఏం చేశా నేను ఐ చేశా సాను వాళ్ళకి ఫోన్ చేసా
ఆ
ఫోన్ జేసి చెప్ప చొప్తే సరే నంది కాడెడ్ వీక్ అదే ఉంది నా దగ్గర అది వడతావున్నారు పెట్టారు సరేైన యూట్యూబ్ లో యూట్యూబ్ వీడియో అది టూ ఎగ్సెస్ ఇట్ల పెట్టుకొని చూస
ఆ
చూస్తా చూస్తా చూస్త ఉంటే ఇదే ఫ్రీ కాదు డబ్బులు గట్టాల కాలే వచ్చేద్దాం అనుకున్నా సరే ఎంతో జూద్దాంలే అని చూసా
ఆ
అ చంత
ఎంటర్ చ్చిప్పా లేకపోతే ఏంది అది
ఏవో ఫ్రీ లాన్సింగు స్కిల్స్ నేర్పిస్తారంట
అక్కడే ఏర్పిస్తారు డబ్బులు దొబ్బి అందరకాడా వర్క్ మహ అయితే మనకి ఇంట్రెస్టే దొబ్బిద్ది మనం పక్క వాల్ల దగ్గట్ట దొబ్బుతా ఉండాల అందరికీఎక్కి చి అట్లాంటి ఫ్రీలైన్స్ తిన్నంటి అస్సల
అంతేగా మరి
పక్కనోడి చాత రిఫరల్ చెప్పడా పక్కనోడి చాత రిఫరల్ చెప్పాడా ఐఏఫ్ ఫ్రీలన్స్ ఇంగంతే
ఊ
ఉ అదే నువ్వు జేయలా అప్పుడు ఏదో అదే ఏంది డబ్బులు కట్టారు మీ ఫ్రెండు ఇంటర్ ఫ్రెండ్ డ
ఉ ఆరు వేలు
ఊ అది ఆ
హ
వినిపిస్తుంద నా వాయిస్
హూ మ్ బస్ నే
ఆహా ఓకే ఓకే ఆ
హ
ఆ ఏం సంగతి
ఏ ముంది చెప్పాలి నువ్వే
ఆహా ఆ
ఇప్పటిదాకా
నేను మీ అత్త గేమ
ఆహా అవకొట్టేద్దాం ఐదు ఫాస్ట్ లా
ఆ సరే అండి
ఆ అయిపోతే అయిపోతే ఆ రేపు ట్వెల్వ్ పిఎం అంటే రాత్రి ట్వల్వ్ లాగా ఉంది రేపు ఇంక తర్వాత టెంగా అయిపోయాంట డబ్బులు కూడా
అది మా అన్నయ్య రేపు పొద్దున్నే చూద్దాం రేపు మధ్యానం దాక వచ్చిందా వచ్చింది ల్యా ఇంకా వదిలేద్దాం ఇంకా ఏం చేత్తం
ఉమ్
మమ బ్యాంక్ కొండు కూడా ఈ రోజు పెట్టేసే మొత్తం బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ చెప్తా అడిగి
మరి మీ మమ్మీ అవన్నీ పెడతారా బ్యాక్ ఫోన్ నెంబర్ ఐ ఎఫ్ ఎస్ సి కోడ్
అయిని ఇంట్లోనే ఉన్నాయి నను
మరి టూ రూపీస్ వచ్చాయి లేదో చెప్పాలి మీ మమ్మీ
ఆ చెప్పిద్దిలే ఏదో ఒకటి చేద్దం
ఉ సరే అయితే అయితే రావగానే పెట్టేద్దాం పెట్టేసిన తర్వాత టూ రూపీస్ వచ్చాయనుకో ఇంకా యాడ్ చేసి వదిలేస్తే సరి పోయిద్ది
ఉ ఏ పడితే పడతాయ్ అవ్వే పడతాయ్ ఎప్పుడుకో పడితే యాప్ లో చూపించిదిగా
హ చూపించది
ఉమ్ ఏముంది అప్పుడు మా అమ్మ నీ అడిగితే మా అమ్మ కొట్టిద్దే మా ఫ్రెండ్ డబ్బు లే అని చెప్తాం ఉమ్ అది మ్యాటర్
అంతే ఇంకా అట్ల చెప్పు ఉప్పు సరిపోయితప్పుడు
అంతా చెప్తామా
ఆ
ఎవరికి నచ్చకపోవచ్చు. చూడాలిగా.
ఉ చూద్దాం టై ఉందిగా ఇంకా
అవును
రేపటిలోపు పడతాయో పడవో అసలు ఫస్ట్
చెప్పాడు గా వాడు ఈ లోపు హ పడని డబ్బులు ఒరే ఈలోపు వచ్చి డబ్బులు మొత్తం మన యే అని
ఉం
నాకెందుకో ఈ యాప్ ఎత్తేస్తారేమో అని అనిపిస్తుంది డబ్బులు
లేదు లేదు థర్డ్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నారంట.
పెట్టాడుగా.. ప్రాజెక్ట్ త్రీ స్టార్ట్ అయిందని మార్చ ఫస్ట్ తర్వాత.
ఆహా
ఉ
నాకెందుకు ఎత్తేస సరేమో అని కొంచెం డౌట్ వస్తుంది. ఈ యాప్ మరి వాళ్ళకెంది. పోయాము
ఇవన్నీ తీసుకెళ్లే గి ఇస్తారంట.
అవునా.
ఉ
అవునా
అవును.
ఉ
అమ్మి విషపూ పిన్ని దారములే హలో
ఉ చెప్ప చెప్పు హలో.
ఉ వినిపిస్తుందా.
ఉ వినిపిస్తుంది.
ఉ
దీ
సరే.
ఆ అ మరి అర్చకుంటావ్ ఏ అ
నేను ఎక్కడ అరిచాను అసలు ఇగ చాల్లే
ఆ
ఆ పాలకూర పప్పు ఊ మా మమ్మీ చెనక్కయాలు వండింది గా వుజ్జు బ చెనక్కాల ఊం?
ఆహా క్యా ఉనా అవు బోచ్ ఎందుకులే పిన్షన్ పడ్డాయా ఉ ఇ చెనక్కయలు అంటే ఏయ్ యి హహ అయ్యా
బాయిల్ రాస్తారు కుక్కర్ లో గ్రౌండ్ నట్సా వీట్ని అనేది అదే పగల్ గొట్టుకొని తింటాం లోపల ఉంట అయి
అదేలేే గ్రౌం నట్ట్ ఏలే ఉం ఆ ఆ
అద్ తింటున ఇప్పుడే ఒల్చుకని
అ ఎవరి తెచ్చారు ఎవరి తెచ్చార అయ్యి
పండుక్కి మ పెద్దమోళ్ళు ఇంటికి ఒస్తూ ఒస్తు తెచ్చారు
హలో
సరే మ
హ్మ్ అది సంగతి నీకు ఆకలియట్లేదా ఈ టైంకిి నీ ఆకలి ఎయ్యాలే
ఆ తెసింది డబ్బులు లేవు గా మూసుకూర్చున్న టాపకి ఏదోటి తింటాను ఇప్పుడే కురుకురే ఒకటి తిన్నాను
మ్
కుర్కిరే ఒకటి తిన్నాను ఆ బిస్కెట్ తిన్నను ఒకట్లగి చ బిస్కెట్
ఉహూ
ఆ కొంచెం వాటర్ తాగాను ఫలూదా చేసింది మామ్మ పొద్దున మేంగొ ఫలూదా
అబ మీరు కూడా చేసుకుంటారా ఇంట్లో
అంటే ప్యాకెట్ కొత్తది ట్రై చేసింది ఫస్ట్ టైం
ఉహుం బాగుందా
హ బాగుంది
ఎట్లా చేసారు
అదీ ఒక ఇంగ్రీడియంట్
ఉమ్ పౌడర్లా ఉండిద్దా
ఆ పౌడర్ ఏ అది
మ్ దేన్లో పాలల్లో కలపాలా
ఫస్ట్ పా ఒక గ అద ఆ ఒక లీటర్ పాలుల్లో ఒక గ్లాస్ ఏమో అయి కలపాలా ఏయీ ఒక వాటర్ వాటర్ కల్పు పాల
ఉ
ఉమ్ ఆ
వాటర్ లో అది కలపాల ఒక గ్లాస్ వాటర్ లో
ఆ అవును
కలిపి అది తీసుకెళ్లి పాలల్లో కలపా తర
అ కొన్నీసాలు అయ్యో ఒక మ మా మిల్క్ తీసుకో ఫస్ట్ మిల్క్ బాయిల్ చెయ్యలామా
అన్నిసార్లు మన నకు పో
అదే మిల్క్ లో టూ త్రీ ఒక గ్లాస్ వాటర్ పోసిన తర్వాత టూ త్రీ మినిట్స్ ఉన్న తర్వాత ఆ ఆ మిశ్రమం వేయాలా అంటే అది
హ
వేసిన తర్వాత పావుగంట వంచలా
అ
వచ్చిన తర్వాత అది క్రీమీ టెక్స్చర్ వచ్చేదాక కొంచెం బాయిల్ చేసే దాన్ని
ఆ స్టవ్ మీద పేట్టి వేడి చేయాల్సిందేనా
ఆ అంతే ఇంకా ఆ స్టవ్ మీద పెట్టి వేడేయి మొత్తం అది
ఫ్రిజ్ లో పెడుతారా
అంతే ఇంకా అయిపోయింది గంట రేపు పెట్టింది సూపర్ ఉంది మ్యాంగోది
ఆహ
హ
ఎక్కడ దొరుకుతాయి మీకు అవి అలాంటివన్నీ
ఏమో మర మా మమ్మీ తేచ్చంది ఎక్కడ తెచ్చింది తెలీదు
ఉ
హ
ఈసారి బిర్యానీ గట్టిగా ఇయయాల్సింది ఏమన్నా అనుకని ఉంటారు ముక్కలు ఏమి తాకుండా తెచ్చిందని
ఎవరు అనుకునేది
మీ మమ్మగా
అసలు మా అమ్మ యాడ చేసింది
మీ మమ్మీ తినింది అని చెప్ప్పవుగా
చెప్ప్య నేను రెండు ముద్దలు పెట్టాన అని చెప్తుంటే
ఆ అదే పెట్టినప్పుడు అడగరాయంంటి పెట్టినప్పుడు అడగరాయంంటి ముక్కలేవి అని
ాంది ఎందుకు నేను తిన్నాను నేను నాకు తెలుసు ఉన్నాయిలేని నాకు తెలుసుగా తిన్నానో లేదో
ఆ సరేలే
ఆ ఆ
మీ అన్నకు బట్ ట్లేద
మా నేనే డబ్బా డబ్బా తింటే అ సాయంత దాకా ఉండదు మా అమ్మ తిినయ మనింది మా
ఆహా
ఎప్పుడు చేసారు అంటే నైట్ చేసారట్లే అన్నా
ఆ
వాడు కొంచ వాడు కొంచున్నాాలే అన్నా వద్దు తినేసియ్య మళ్ళా న అదే వాడు వచ్చేది ఎప్పుడో పోగదా
హ
ఆ అండి అర్థం అయిందా
అర్థమైంది
అ హ అది మటర్
ఓకే టైమ్ అవ్వలేదా ఇంకా చూడు
అయిపోయి అంట అయిపోయింది అయిపోయింది ఉంటా ఇప్పుడిలే మ్